హలో ఆ అరే బాన్నావా
బాగున్నావండి మీరు బాగున్నారా
బాగున్నా ఏం చేస్తున్నావ్ తిన్నావా
ఏమి ఇప్పుడ వెళ్ళి ఫ్యామిలీ మీరేం చేస్తున్
అవునా ఏంటి ఐ రోజులతో ముంద క్లాసెస్ ఉండే యూట్యూబ్ లో క్లాసెస్ వింటున్నా. మేము
తిన్నవ
ఆ బ్రేక్ఫాస్ట్ చేసిన ఏడు మాకు అదే దొడ్డురవ్వ ఏమంటారు నాటు రవ్వ బెస్ సారు చికెన్ నువ్వు తిన్నావా
లేదండి ఇందాకే లేచాను.
ఇంత లేటు
హలో సండే గా
వీకెండ్ అని హి వెడిగలస్ తవా
ఊ
అ మరి టిఫిన్ ఏమి చేయవా డైరెక్ట్ లంచ్ ఏనా
ఉమ్ డైరెక్ట్ లంచే నండి ట్వల్వ్ థర్టీ వన్ అట్లే ఎల్లేసి తినాలిగో
అస్య
ఏం చేస్తున్నారండి అందర్
ఏ ఉంటాయ్ చదువుకోవడానికి బుక్స్ తీసినా, చదువుతున్నా. కొన్ని మోడల్ పేపర్స్ మోడల్ పేపర్స్ అన్న ఖర్చ్ చేస్తున్నా ఎగ్జామ్ కు
బిగ్ ఫోన్ ఎత్తున్న
ఆ ఏంటివరా
ఎగ్జామ్ అయిపోయినాయన్
ఎగ్జామ్ నెక్స్ట్ మంత్ అర్వా రానా తప్పా అనుకుంటు నేను ఎప్పుడు అనుకుంటే అప్పుడే ఉంటాది ఎగ్జామ్
హ్మ్ ఫస్ట్ అటెమ్ట్ ఆ
ఐసే
హలో
హలో ఆ
ఫస్టెమ్ రాండి
ఆ ఫస్ట్ అటెంప్ట్ ఏ ఇంట ట ట కాదు ఫస్ట్ అటెమ్ట్ ఏ కొంచం మంచిగా ప్రిపేర్ అయి ఫస్ట్ అటెంప్ట్ కే రావాలి అని
ఉ ఇ ఈ ఫస్ట్ అటెంప్ట్ లోనే వస్తే బెటర్ అండి.
మళ్ళీ మళ్ళీ రాయాలంటే మనకి చదివిందే చదవాలి అని అనిపించదు కదా
అవునండి అన్నీ తెలుసు. అని ఓవర్ కాన్ఫిడెన్స్ ఒకటి వస్తుంది.
హమ్ అదే
మళ్లీ
అందుకని కొంచెం ఎక్కువ టైం తీసుకున్న పర్లేదు. ఫస్ట్ అటెంప్ట్ కే చేసుకోవాలి. అని తెలుసా నీకు కోడింగ్ గురించి
తెలిదండి మేము కూడా చెయాలి కోడింగ్ బీఫామ్ అయిపోయాక
ఇంట్రెస్ట్ ఉందా కోడింగ్
చేయాలండి చేయకపోతే జాబు రాదు
అదే ఏదో ఒక గోల్ ఉండాలి కదా స
ఆ మెడికల్ కోడింగ్ నేర్చుకుని జాబ్ కావాలి
అ
ఇంపార్ర్టెంట్
చేసి జాబ్ చేస్తనే బెటర్ ఇట్లున్న జనరేషన్ లో
అవును
ఇంకా ఉగాకి వెళ్తున్నావా మని కే
అందుకనేసి వెళ్దాం అనుకుంటున్న మీరు
సేమ్ నిను కూడా వెడ్నెస్డే అనుకుంటున్న ఎన్ని రోజులు హాలిడేస్ ఇస్తున్నారు మరి ఇప్పుడు ఉగాది ఎలా జరుపుకుంటారు మీరు
వీక్డేస్ హాలిడేస్ తెలియదండి ఇక క్యాలెండర్ లో చూస్తే మాత్రం ఉగాది ఆ రోజు హాలిడే మళ్ళీ నెక్స్ట్ కాలేజ్ ఉన్నట్టుఉన్నది అండి మళ్ళీ సాటర్డే హాలిడే మళ్ళీ సండే హాలిడే మండే ఏమో ఉన్నా అనుకుంటాండి తెలిదుంత క్లారిటీ లే మీక ఎన్నీ డేస్ ఉంటాయి హాలీడేస్
ఒక టూ డేస్ వన్డే అంటే అంతకు మించి ఏమి ఉండదు ఎక్కువ రోజులు ఎవరు హోలీడేస్ వెడ్నెస్డే వెళ్తా తర్స్ డే ఫ్రైడే అలా ఉండి
ఏ సాటర్డే రంజాన్ అదాండి
సాటర్డే ఇదాని అంత కర తగనీ మేము అరుణాచల మేల్దాము అని అనుకుతు
ఆ చె అవున
స
మళ్ లైఫ్ చేంజ్ అయిపోతుంది
అదే అదే ఒ ఒక కోరికంది ఇప్పుడు వరకె చాలా ఉంది అసలు అ కనీ కొనీ మాట రతే గనీ తీ
ఉ
ఆ
మంచిగ అనిపిస్త ఇక్కడిక వెళ్ళ వస్తా ఇంకా మనకి ఆ దేవుని మమ అంటారు ఆశీర్వాదం వస్తే ఇంకా మంచిది మనకి
హ
అవును
అవును అక్కడికి వెళ్ళి మ సాప నుది దర్శన మ
పోటి కిమటర్కిరు ప్రదక్షిణ చేసి
సబ కానీ ఇప్పుడు
ఈ
దేవ్ర దకళ్లి మనసా దేవుని ముకు పరి నా అత వైభయ్య
ఎన్ని డేస్ ప్లాన్ చేస్తున్నారం
టూ టు త్రీ డేస్ ఇష్టమా
ఓ మాజ టంత వాడుతు మ
వాయిస్ కట్ అవుతుందండి
బడ్జెట్ ఎంత పడుతుందండి ఫర్ పర్పన్
మైతే ఇది ఫిఫటీన్ హండ్రెడ్ ఆ టూ తౌసండ్ బడుతారు ఇంతనా పెట్టుకోవల
ఓ
బ ఎప్పుడుూ చదువు చదువు అని ఉంటున్నాను కదా నా ఫ్రెండ్ ఏమో జాబ్ అనింటుంది నేనేమో చదువు అని అంటుంది బా అలా వెల్ళ చూస్తే బాగుంటది అని మీప్పుడుతనానికి ఓడ హాలిడేస్ ఉన్నాయి
అవు హాలిడేస్ ఉన్నప్పుడు వెళ్తే కొంచెం బెటర్
అ
అటు డిస్టార్బ్వ మీ స్స్
ఇెడు
హ
ఎలా అందుకేనా ఉగాది రోజు మరి మేము ఉగాది పచ్చడి తెలుసాముకు ఎలా చేయాలి ఏంటి
అంత క్లారిటీ లేదండి అందులో కారం ఉప్పు ఆ పులుపు మామిడికాయలు బెల్లం వాటర్
కావు
కి ఏప ఏప చెట్టు ఏ ప ఏప పూత
వేప వేప ఓ
ఎ ఆ మ్మ్ చిగురు పేస్ట్ చేస్తారండి హమ్మ్
చేసి చేస్తారు ఎందలోనే కష్టముగా ఈగాది ఎట్లానంటే కష్టమైన బాధ అయినా సుఖమైన సంతోషమైన భరించాలి అన్నట్టు ఉగాదిని జరుపుకుంటాం మనకి తెలంగాణ లో
అవును ఇప్పుడు ఉగాది పచ్చడి తాగితే మనకి తీగ వస్తే మంచి సంవత్సరం అంతా బాగుంటది అంట ఒకవేళ చేదు వస్తే కొెంచెం కష్టాలు ఉంటాయి అని అంటారండి
అవునా ఇది నాకు తెలియదు
అవునా అనమ్మ మీకు చెప్తి
అంత లేదు పెద్దవాళ్ళే చెప్తే తెలుసుకోవడంలో తప్పేమీ లేదు ఎంతైనా తెలుసుకోవచ్చు పెద్దవాళ్ళు చెప్తారు
అవునవును
వు కదంటి చె చెట్ రుచులు కాబట్టి అన్ని రుచులు మనము ఆ జీవితంలో అనుభవిస్తాం కాబట్టి మనకి తప్పదు ఏంటి అని
హ్మ్మ్ వాళ్ళకన్నీ తెలిసి ఉంటాయి గా హ్మ్మ్
మేబి అవును
వచ్చినాయండి మామిడికాయ తిన్నారా మరి
ఇంకా రాలేదు
మేము ఆల్రెడీ తినేసాం
అవునా అప్పుడే వచ్చేసయా మామిడి కాయలు
లేండి చెట్టుకున్నాయి చెట్లకి
ఇంకా అసలు ఇప్పు లేదు మేము హాస్టల్లో మా డిగ్రీ హాస్టల్లో మేము ఏం చేసది అంటే ఆ మా హాస్టల్లో మామిడి చెట్టు ఉంటాయి సో మీదికి ఎక్కేసి మామిడి తబెల్లం వేసుకొని మంచి కడిగి కట్ చేసి ఉప్పు కారం మంచిగా పెట్టేసుకొని తినేది భలే ఉంటాయి
మేము కూడా ఇప్పుడు అట్లనే చేస్తున్నాం అండి మా ఫ్రెండ్ తీసుకొచ్చింది అ తీసుకొస్థే తిన్న
ఇంటికి వెళ్తేనే మామీడికాయలు తింటనండి ఇంటి దగ్గర చెట్టు ఉంది ఆ చే త్వరగా ఇక ఇంటికెళ్ళాక తీసుకొస్తారు అట్లా ఉన్నాయగా
అది వరకే మాడికయలు తినవద్దు అని అంటారు గానీ
పల్తని అ తూ అ అంటారుగా ని మన వా మనం ఆగలేము కదా
అవునుడి
కానీ మామే
ఏబొడ్డు ఉగాలి రోరు తినాలి
అదే సీజన్
ఇక
సీజన్ వచ్చినప్పుడే తినాలి మనం తినకుండా ఉండాలిము నో ప్రాబ్లమ్ తినొచ్చు మనకు అలాంటి పట్టింపుంలే
అ
అట్లాంటి పట్టించుకోవడం ఉంటే ఇక మనం చాలా కష్టం ఉంది అసలు
హ
సరే అండి మరి ఉంటున్నా మళ్ళీ తెస్తా
అ